నమస్కారం అండి చెప్పండి ఏం లేదండి ఇప్పుడైతే ప్రజెంట్ ఇట్లా బయట కూసోని ఉన్నా
తిన్నారా అండి భోజనాలు అయినాయా ఏం చేసారండి
మా ఇంట్లా అండి టమాట కూర ఇంకా పప్పు చారు
ఓహో మీకు కర్రీ ఏమంటే ఇష్టమండి టమాటా అంటే బాగా ఇష్టమా అండి
అవునండి టమాటా ఇష్టమే అండి
ఆ హా ఇప్పుడు ఏముంది అవునండి ఇప్పుడే తినేసామండి
మీరేం చేసిందండి
మేమాండి చిక్కుడు చిక్కుడుగాయా చేేసాం అండి ఇంకా ఇప్పుడు ఏం ఫెస్టివల్ ఉన్నా అవునండి ఇప్పుడు తినకపోతే ఎట్లానం అ ఇప్పుడు నీసం తినర్ కదా మేము మొహరం పండు ఉంది కదా
ఆహా మొరంలో తినరా అండి నీస్
అవునండి మేమ్ తినమండి మా ఏమంటే మా
తాత వాళ్ళకయితే చూడొద్దు వాళ్ళను
ఆ
ఏం చేస్తరండి మొరంలా
మేమాండి ఫస్ట్ ఫస్ట్ డే ఏమో ఏం జెయ్యరండి సెకండ్ థర్డ్ డే ఏమో శుభ్రం చేసుకుంటామండి నీళ్లు మొత్తం
ఉ
ఇక మూడు నాలుగు రోజులు పడ్ వస్తాయండి శుభ్రానికి ఇగ తర్వాత వోయి సర్కుల్ తెచ్చుకుంటామండి సిక్స్త్ డే నుంచి మాకు స్టార్ట్ ఉందండి దేను నుండి పాలు షర్బత్ చేసుకుంటామ్ పాలు షర్బతు చేసు కుంటామండి దాన్ తర్వాత సెవెన్ కి మళ్ళీ దా మనా అది ఏమంటరు కిచిడి ఆలుగడ్డ వంకాయ పప్ ఆ చారు అంటరు కదా చారు
అవునండి
అవన్నీ చేసుకుంటామండి పాఠ్యాల్ జరుపుకుంటాం దాని మీద
మొత్తం చేస్తారా అండి ఫస్ట్ ఇయర్లు మీరు
అవునండి మొత్తం దేస్కుంటామండి.
ఎక్కడికైనా పోతారా మరి మొహరం లా మీరు చూసేదానికి చేసేదాని
అవునండి పోతే పోతామండి లేకపోతే లేదండి మా ఆయన గారు అయితే పోతారండి మేము అండి హసిఫాబాద్ ఎక్కువ పోతామండి. అక్కడ మా అమ్మమ్మ వాళ్ల సైడు ఇంట్లో ఇంటిల్ వాళ్ళే కూసోబెట్కుంటారండి.
అవునండి
చూడడానికి వెళ్తామండి
ఎప్పుడు లేప్తారాండి పిరిల్
ఆరు ఆరుకి లేప్తారండి ఒకటి. మరి ఏడుకి మొత్తం సవారిల్ లేప్తారండి క్కొక్క జాగా వేరే వేరే విధంగా ఉందండి.
ఇంకా ఏం చేస్తానండి మేం కూడా వెళ్తామండి ఇట్లా చూసే దాని. కి మొరం
అవునాండి హు హు
తం మేం గుడా పోయి ప్రతి ఊరు తిరుగుతాం కొద్దిగా
ఆహా ఎట్లా ఉంటదండి మ మంచిగా అనిపిస్తదేమో గదండి
పల్లెటూర్లలా మంచిగా అనిపిస్తాది పొద్దచ్చుసేదానికి
ఆహా ఏం చూస్తారండి వెళ్ళి? లేడీస్ ని చూస్తారా మరి. పీరిల్ని జూస్తారా ఎవర్ని పడితే ఆ వాళ్ళని జుస్తారా
అందర్నీ జూస్సమండి ళ్ల కందరికి
అవునాండి ఎక్కువ శాతం అయితే, మీరు పీరిల్ కంటే రెడీ అయి వస్. స్తారు కదండి పడ్లేటూర్లో లేడీస్ మం చిగా రెడీ అయితారు మంచిగా చేసుకుంటారు కదా పం
అట్లా ఏమో అండి అట్లా అయితే అట్లయితే మేం ఆ ఒపీనియన్ తోటి పోమండి
ఆహా పీరీలోపినియన్తో నిక్పో టీ ఇక అన్ని కల్సి పోతాయండి పీరిలు దయా వల్ల మీకు మ్ అన్ని చూపిస్తారండి పీరీలు మీకు.
బెక్పెళ్లిళ్ల బాగుంటాయండి
అవునాండి మ్ మ్.
బట్పల్లిలో ఫుల్ మంది ఉంటారండి, అవి కంటిన్యూ ఫస్ట్ నుంచే స్టార్ట్ చేస్తారాడ.
ఆహా డే నైట్, డే లో మొత్తం రెస్ట్ నై. మొత్తం తిరుగుడాండి
అవునండి
అవునా
ఇయ్యల గూడా ఒకటి లేస్సదండి రెబ్బెనే కాడ పుంజిమేర గుడా నిన్నేదొ. కౌరు
ఓహో అక్కడ కూడా వెళ్తార ఇప్పుడు మీరు
చూస్తామండి ఇగ ఫ్రెండ్స్ ఎట్లా అంటే అట్లా అండి ఫ్రెండ్స్ కి బట్టి
ఓహో అందరిగ కలిసి రేపేల్ళ్తారు కదా!
అవునండి మినిమం ఒక పది మంది అట్లా వెళ్తామండి మేమ్ నిన్న కూడా పోయినామండి ఆశిబాద్ చూసేదానికి
అవునా
అవునండి ఆశీబాద్ లో కూడా నిన్న అది పిటారా అంటారుగా పెటి అయి దించుతారయితే చూ
ఆసిబాద్ అంటే అక్కడ మడర్ లయినట మరి
ఏమో అండి ఇక మేమైతే పీరిలు చూసేదానికి పోయినము అవి ఏమైనాయో మాకు తెలియదండి
అవునండి ఆహా అ ఆశీర్బాద్ లో అని చెప్పారంటే నేను కూడా విన్నానండి పక్కపక్కగా నాకు కూడా తెలువది
ఆశిబాద్ అచ్చిన లేదు కదా అండి ఆసిబాద్ కూడా బాగా పీరిలు కూసోపెతలు ఎటు అంటే అటు ఉన్నాయి
అవును అవునండి అది కూడా నిజమేనండి
మీ ఆయన ఏం చేస్తారండి
మన ఆయనేనా ఇంట్లోనే ఉంటారండి వట్టిగా ఖాళీగా ఇంట్లోనే ఉంటారు
మరి ఎప్పుడు కనబడరండి రండి
అవునండి ఇది ఇంటి ఇంట్లోనే బిజినెస్ చేసుకుంటారండి
ఏం బిజినెస్ చేస్తారండి మీ ఆయన
మా ఆయన అండి డే డే నైట్ షిఫ్ట్లు ఉంటదండి అది
షిఫ్ట్ టు రైట్ అండి ఏం బిజినెస్ ఉంటది అది
అది బిజినెస్ అండి లక్ అండి లక్ బిజినెస్ అని ఉంది అండి అస్తే అస్తాయి పోతే పోతాయి అండి ఆ లక్ బిజినెస్
అట్లానే ఇప్పుడు ఉన్నారా అండి మీ ఆయనే
అవునండి రెస్ట్ తీసుకుంటార్ ఇప్పుడు మొహరం గదా యిగా
మొరము ఎటు వెళ్లలే ఆయనే
ఆ వెళ్ళలేదండి మా ఆయన బండి ఖరాబ్ అయి ఉన్నది. అయితే ఇగ బండి లేకపోతే ఇగా ఇక్కడ వెళ్తలే రండి వాళ్ళు ఫ్రెండ్ సర్కిల్ కూడా వెళ్తున్నారో వెళ్తలేరో తెల్వదు ఆ
ఉహు మీ ఆయన మరి తిన్నారా లేేదా అండి.
తిన్నాను అండి తిన్నరు.
మీ ఆయన తింటారా అండి మరి కూరగాయలు అట్లా.
కిరికిరి పెట్టుకుంటానే ఇగ తింటే తింటారు లేకపోతే లేదు. ఇగా అంతా తినరండి నీరసం ఉంటే మంచిగా తినేస్తారండి ఇవి వెజిటబుల్స్ ఉంటే కొంచమే తింటరు
అవునా అండి మరి మీరు వెజ్ బిర్యానీ చేస్తరా అండి
అవునండి వెజ్ బిర్యానీ చేసుకుంటామండి.
ఎట్లా చేస్తరు అండి ఏం ఎస్తరు
ఆ అది ఆలు ఆలూ ఆ గోబిగడ్డా, బటాని ఆ ఇంకా అది ఉంటది కదా పన్నీర్ ఉంటే పనీర్ పన్నీర్ కూడా వేసేస్తాను అండి.
అవును అవి ఎట్లా అండి ఫ్రై చేసి ఎస్తారా?
అవునండి అన్ని ప్రై చేసు లేదండి నేను బఆలుగడ్డని కొంచెం బాయిల్ చేసు కును క నండికచ్చా, పక్కగా అది గోబిగడ్డను మంచిగా ఫ్రై చేసుకుంటాను. నూనెలో మంచిగా ఫ్రై చేసి తీసేస్తాను. అది పన్నీరు ఉ కూడా నేను నూనెలో తీసేస్తాను ఫ్రై చేసి. అన్ని పక్కన పెట్టుకొని మసాలాలు కలుపు కుంటానండి. బిర్యానీ మసాలా ఎట్లా కలుపుకుంటానో అన్ టె అన్ని కలుపుకుంటానండి అన్ని కూరగాయలు
సేమ్ ఆ అండి మన చికెన్ బరియనీ వెజ్ బిరియానీ ఆహ దాంతోటి మరి రయితా ఉంటందా లేదా కర్రీ చేస్తారా అండి. హలో హలో హలో మేము కూడా అట్లానే అండి అవి అన్నీ ఫస్ట్ బాగుచేస్తామ కస్తుబా దానికి ఫస్ట్ బాయిల్ చేసి చేస్తామండి మేము కూడా. వస్తుందా అండి వాయిస్. అదే అండి నాకు కూడా వాయిస్ కొద్దిగా తక్కువ వస్తుందండి. నెట్వర్క్ ప్రాబ్లం. వాయిస్ సరిగ్గా రావడం లేదండి. మాట్లాడండిమాట్లాడితే అట్లా అండి అది నెట్వర్క్ ప్రాబ్లమ్ మరి యాప్ ప్రాబ్లమో అండి అటు నుంచి. అ తెలివది కదా. అవునండి మీ కాడ చిన్నపిల్లలు బాగున్నట్టున్నారు. దాని వల్ల ఇబ్బంది అవుతుందేమో వాయిస్ కి. అ అ వస్తుంది అండిఇప్పుడు యలోవు చెప్పండి ఆ ఇలా వెళ్ళాలిగా అండి పుంజిమేర కూడాది మీరు వస్తున్నారా అండి మీరు వస్తున్నారు అ పుజం మీర కూడాకి చూసేదానికి మూరం కదాస్తు కద అవునా అండి ఎట్ ఎప్పుడు లేపుతారుడి ఒకటి ఇట్కళ్ళ ఇస్తారా మంచిదండి చూస్తమండి ఒకవేళ వీలయితే అస్తమండి మంచిదండి ప ప మ చ పళ్లెం కొనాలి మాంట క గతే చెప్ప అ అదనా